హలో అక్కా ఆ ఆ నేనే శ్రవంతిని
ఆ శ్రావంతి చెప్పమ్మా
అయ్నియ పనులు
ఆ అనిరా
మీ స్కూల్లో మీ స్కూల్లో ఏం చేసిర్రు ఇవాళ
ఏం లేదురా ఆడిటి అవి రాస్తా ఉన్నా పిల్లలు అంటే కొత్త పిల్లలు ఎసిండు ఆ గేమ్స్ కోసం అని అవన్ని ఫిడి చేస్తున్నారు
ఇండోర్ గేమ్స్ లాగా అవి ఏంటి అంటే చ చక్కర్లా రౌండ్గా ఉండి పిల్లలు ఉగ్డానికి తర్వాత ఒకటి బుడ్డకు వంటివి పిల్లలకు కొంచె చూస్కుంటాం మంకిీవి తర్వాత జారుడు బండ
అవన్నీ పెట్టిరక్క మరి మీ
మట్టి పోసి అంతా చేసి క్లీన్ చేసి చుట్టూ ఒక ఒక రెండు ఇటుకల మందం గోడ కడుపుము అతున్నన్నారు అన్నట్టు పిల్లలకు అటు వెళ్ళి జంప్ చేసి అటు ఇటు పోకుండా
ఆ కొత్త బిల్డింగ్ అయినా అయింద కొత్త బిల్డింగ్
ఆ అయిపోయింది అందులో క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి
అవునా పోయిన సరే మేం మీటింగ్కి అని వచ్నప్పుడు మీటింగ్ ఏమో వచ్చినప్పుడు ఇట్లా పెద్ద పెద్ద పిల్లర్ ఎస్తున్నారు కదా
ఆ కన్సట్రెప్షన్ అయితాంది పైన
ఆ
ఇప్పుడు ఇక కింద మొత్తం క్లాసులుయ్యి డోర్స్ అన్నయి క్లాసులు స్టార్ట్ చేసిండ్రు మ ఏప్రిల్ మే లోనో జూన్లోనో స్టార్ట్ చేచేసిన్రు పోయినా సరే
తొంతోందర చా తొంతోందర అయింది కావచ్చు
అంటే ఇక వాళ్ళు బడ్జెట్ కదా పెట్టుకున్నారు కేరళ నుంచి వచ్చారు కదా వాళ్ళు
ఆ అదంతా అటు సైడే ఉంటది మనదంతా అటు సైడే ఉంటది అక్క మరి
ఆ ఫండ్స్ అంతా అక్కడి నుంచేరా అక్కడి నుంచే కలక్ చేస్తారు అక్కడి నుంచే వస్తాయి ఎక్కడన్నా ఎక్కడకంటే ఇది బెంగళూరు ప్రొవన్షిల్ సంస్థ ఉంటంది ఆ సంస్ స్తా నుంచి ఈ డాంబో స్కూల్సు ప్లస్ లిటిల్ ఫ్లవర్ స్కూలు ఈ సోషల్ సర్వీసు బాలవికాస ఆ వోడండడి కూడా ఉంటుంది కానీ అదేదో మనకి ఇక సిఎస్ఐ ఉంటుంది ఇంక అదొక్కటే మాకు పరిచయం లేదు కానీ ఇక మిగతాయి అన్నీ ఇక వీళ్ళే చూసుకుంటారు అన్నట్టు ఇక సంస్థలో కొన్ని కొన్ని ఇప్పుడు కొన్ని ఇగ వార్డులాగా ఉంటాయి అన్నట్టు వీళ్ళకు ఇంకా కొన్ని చూసేవాళ్ళ కొన్ని కొత్త సిస్టర్స్ ఉంటారు కొంత చేసుకునే వాళ్ళు ఇంకా వేరే ఇట్లా మన క్రీమ్ కలర్ శారీస్ కట్టుకుంటారు నన్స్ అంతేగానీ ఇట్లా పైన జుట్టు వేసుకుంటారు వాళ్ళు శారీలు కట్టుకుంటారు ఇంకా వీళ్ళేమో ఇట్లా
చిన్నార మా చిన్నచైల్ల వాళ్ళ ఆమె హైదరాబాద్ లో వడండి స్కూల్లో చదువుతుంది
ఆహాహా
అక్కడ ఈమెనూ అడాప్ట్ చేసుకున్నారు వేరే వాళ్ళు
వేరే వాళ్ళ
అడాప్ట్ చేసుకొని ఈమె పేరు మీద ఫంన్డ్స్
అహ ఫండ్స్ వస్తాయా
అంటే దత్తాత దత్తత చేసుకుంటారట కదా అట్లా
ఆ చేసుకుంటారా
ఆ ఫండ్స్ ఈమకు చదువు అయిపోయే వరకు ఫండ్స్ పంపించ్రు గిఫ్ట్లు పంపించ్రు బర్త్ డే కి డ్రెస్సులు అవి ఇవన్నీ పంపించి రక్క నుండి వెళ్ళొచ్చే వరకు
అక్కడ నుంచ ఇప్పుడు మన ఇక్కడ కెనడా కెనడా నుంచి కూడా ఇద్దరు ఇప్పుడు బాల వికాసంలో మంచిగా చదివే పిల్లలకు ఆ డబ్బు లేక పేద పిల్లలున్నారనుకో వాళ్ళను కూడా ముగ్గురు అడాబ్ చేసుకోని వాళ్ళక్కడి నుంచి వీళ్ల స్డకి అయ్యే ఖర్చు మొత్తం వీళ్ళే భరిస్త స్తారు అయితే ఇగ వాళ్ళు చూడాలనిపించినప్పుడు మూడు సంవత్సరాల ఒకసారి ఐదు సంవత్సరాల ఒకసారి వచ్చి వీళ్ళని విజిట్ చేస్తారు అన్నట్టు
వాళ్ళను కూడ వచ్చి చూసేదంట చిన్నా
ఆ వాళ్ళే వస్తారా విజిట్ చేస్తారు వచ్చి ఏ చదుతుంది ఎట్లా చదువుతుంది మేము పప్పించిన డబ్బులు వీళకి అందు తనయా బట్టలు అది అకామిడేషన్ మంచిగా ఉందా అన్ని చూసి మళ్ళీ ఇంకొక అమ్మాయి పాప ఆమె డాక్టర్ చదవాల అనుకున్నదిగాని ఆమె చదవలేకపోయింద అని అంటే అక్కడ సార్ వాళ్లు ఎందుకు ఆ అమ్మాయి బాధపడుతుంది అంటే అమ్మాయి ఇట్లా డాక్టర్ చదువుకోవాలని ఆమెకు మస్తు ఇష్టం ఉన్నది కాని పెట్టి స్తోమత లేదు తనకి పేరెంట్స్ లేరని చెప్పిండు చెప్తే ఇంకొక అతను ఇక తను వెస్ట్లిన్స్ ఆర్ అని అక్కడ నుంచి కెనడా నుంచి వస్త వస్తాడనటు ఎయిర్ బోర్ లో పనిచేస్తాడు
హ్మ్
ఆగో ఆసారు మళ్ళా ఆమెను దత్తత తీసుకొని స్టడీ కావాల్సిన ప్రతీ ఇది ఇన్ఫర్మేషన్ ఇక్కడనుంచి బాలవికాసం నుంచి వస్తది, నేను అక్కడనుంచి మీకు మనీ సెండ్ చేస్తే ఎంత అయినా గానీ వాళ్ళ అకౌంట్ లోకి వస్తాది అంటే అక్కడ మనకు మేనేజ్మెంట్ ఉంటది కదా.
ఆ
ఆ మేనేజ్మెంట్ అకౌంట్ ఉంటది, వాళ్ళు మిమ్ముల ఇక చదివిస్తారు ఏది కావాలన్నా వాళ్ళనే అడుగు
మరి
పంపిస్తార్రా ఆమె ఇంకా టూ ఇయర్స్ ఉన్నది.
హ్మ్ పర్లేదు ఇప్పుడు చెల్లె కూడా చెప్తా ఉంటే అసలు మా సంతోషం అని పిచ్చేది మాకు వేరేవాళ్ళు ఆడాప్ట్ చేసుకున్నారు అంటే
ఆ ఇక్కడ చెయ్యలేదుగాని అమె కూచిపూడి భరతనాట్యం బాగా చేస్తదిరా. మౌనిక అని, ఆ మళ్ళా ఇప్పుడు లెక్చరర్ ఆమె మామూలుగా అంటే ఇక స్టడీ ఆ ఖాళీగా ఎందుకీండే ఉండాలని రెండు క్లాసులు ఏమో చెప్తుందట ఆమెకు ఒక క్లాసుకు మూడువేలు ఒక క్లాసు మూడు వేలు రోజు రెండు క్లాసులు చెప్పొస్తది తెలుసా అట్లా కూడా ఒకది అంటే ఫ్రీగా ఉండది.
ఆ
చేసొచ్చి ఇప్పుడు ఒక వాళ్ళకు ఆఫ్ ఆఫ్ ఉంటది కదా.
హ్మ్ ఆ
అవి వాళ్ళకి ఒక్కొక్కసారి హాఫ్ ఉంటది, ఒక్కోసారి ఫుల్ ఉంటది, ఒకసారి డే నైట్ మొత్తం అంటే డే అంతా ఖాళీగానే ఉంటారు.
హ్మ్
అట్లా అప్పుడు ఎందుకు రిఫ్రెష్ అయిపోతది ఇక ఒక రెండు మూడు గంటలు పడుకొని తర్వాత మళ్ళా వెళ్ళి రెండు క్లాసులు చెప్తుదట, అవి ఆ డొనేషన్ గా మ మన పిల్లలు ఉన్నారు. కదా, మన ఆర్ఫన్ పిల్లలు మన సంస్థలో ఉన్న పిల్లలకి ఆ పిల్లలకు కు బర్త్ డే బర్త్ డే కు బట్టలు తీసుకొస్తది, కేక్ కట్ చేపిస్తది. వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంటే తనకు ఖర్చులకి పోను అక్కడ వాళ్ళు పంపిస్తుండారు కదా ఫారెన్ నుంచి
ఉమ్
ఈ డబ్బులు వీళ్ళకి ఇట్లా, ఇద్దరు ముగ్గురికి ఆ చదువులకు కానీ వాళ్ళకి ఏదన్నా ఉన్నాని ఈ పెళ్ళిళ్ళు చేసుకుని ఉన్నది ఇద్దరు కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళకి వచ్చే పది పన్నెండు వేలు చాల్లే అని ఇక మా ఒక్కదగ్గరే పెరిగిండ్రని వాళ్ళకు కూడా పిల్లలకు బట్టలని వాళ్ళకు ఏమన్నా సరుకులు తీసుకపోయి ఇంటికాడ ఇచ్చేసి వస్తది.
ఇప్పుడు ఇప్పుడు మన దాంట్లో వేస్టేజ్ లో కూడా మంచి మంచి చి వస్తాన్నాయి గానీ బడ్జెట్ బాగా అయితంది కదక్కా మరి.
ఆ వెస్టేజీ సప్లిమెంట్స్ బాగానే ఉన్నాయి కానీ అది రేట్ ఎక్కువ ఉంది.
మస్తు రేటు చెప్తారు. అసలు నేను కూడా తీసుకుందాం అని ప్రయత్నం చేసినా గాని గంత రేటు మనం ఎక్కడ పెడతాం?
సో రేట్ రేట్ ఉన్నది కానీ ఇక ఏం చేస్తాం, మనం హెల్దీగా ఉండాలంటే వాడలా తప్పుతలేదు. ఇప్ఫుడు హాస్పిటల్ కి పోయే ఖర్చులు హాస్పిటల్ కి పోయే ఖర్చులు పెట్టుకుని, ఇప్పుడు డాక్టర్ దగ్గరకి పోయే ఖర్చులు పెట్టుకుని కొని మనం ఇబ్బంది పడే కథలో ముందు జాగ్రత్తగా నేనైతే ఇక వాడతా ఉన్నా
తయారయితది ఇక్కడ దీని గురి ఫుడ్డు మరి ఆ
ఇది వేరే ఎక్కడనో దాని పేరు నాకు ఇప్పుడు గుర్తొస్తలే కానీ మేము అప్పుడు ఆ బుక్ ఉన్నది అందులో చదివితే అక్కడ తయారయితది. పెద్దగా ఉన్నాయి అన్నట్టు అంటే మాకు ట్రైనింగ్ పోయిన, నేను పోయినా ట్రైనింగ్.
ఊహు
ఆ ఆ కరీంనగర్ పోయిన తర్వాత అటు కొంచెం దూరంపోయి అది ఏ ఊరో వస్తల్లేదు కానీ అక్కడ పోయినాం అక్కడ అన్నీ స్టీల్ పరికిరాలే ఇ తయారు చేసేది ఆ
మనం కూడా ఇంట్లో ప్లాస్టిక్ తీసేసి స్టీల్ పెట్టుకోవాలి అసలు
ఈ ప్లాస్టిక్లు వాడడం వల్లనే కదా ఒక రోజు కొంచెం కొంచెం లోపలికి పోతాఉంది మనకి అదే వద్దన్న కానీ కొంచెం అందుకే టీ గ్లాసులల ఆ కప్పులల ఇస్తే తాగుతలేం కదా
ఆ అవును
గాజు గ్లాస్ అన్నా వాడాలంట అసలు మనం నీళ్ళు తాగడానికి అయితే గాజుగా గాజు గ్లాసే బెట్టరట అసలు స్టీల్ గ్లాస్ కంటే కూడా
హ్మ్ గాజు గ్లాసులు ఒక రెండు మూడు ఉన్నాయి గాని వట్టిగానే నా చేతులు వట్టి గానే పలిగిపోతాయి నా చేతుల్లో పలుగుతయ్ హ్మ్ తొమ్ముతా ఉంటే మన సబ్బు నీళ్లు సబ్బు చేతులు జారిపోతాయి చూడు గా ఆ టైం లో పలుగుతయి
నేను ఎందుకు వెస్టేజ్ ఎంచుకున్నానంటే మన పాలకూరన అయితే పండింది కద ర అక్కడ వేస్తారు పంట ఇటు సైడు వేసి అది పూతకి వచ్చే టైం వాళ్ళకు తెలుస్తయి కద ఎందో థర్టీ డేసో ఫార్టీ డేసో
ఆ
అది కాగానే దాన్ని మిషన్ పోతే ఇట పరని అంత కట్ చేసేస్తది పైనుంచి అంత లేర్స్ మొత్తం కట్ చేసేస్తుంది
హ్మ్
అది మిషన్లోకి వచ్చేస్తది అప్పుడే అవి సప్లిమెంట్స్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తారు
ఊహూ
ఆ అట్లానే నాకు ఇది మళ్ళీ ఆ తర్వాత అతే దాంట్లో కొంచెము మన ఇది ఏంటిది ఆర్గానిక్ ఇది పేడా అవి ఇవి ఉంటాయి కదా వేపునూనె అదే మల్ల వాళ్ళు చిలకా పిచ్చికారీ చేస్తారు చే ఆ పిచ్చికరీ చేస్తారున్నట్టు చేయగానే మళ్ళా అది ఎదుగుతది మూడు సార్లు కట్ చేసిన తర్వాత దాన్ని మొత్తం మళ్ళా దున్నేస్తారట దున్నేస్తే ఈ లేయర్ పై నది కిందికి వస్తే ఈ వేప నూనె ఈ మన ఏ అదే ఫార్మి ఫార్మింగ్ చేస్తారు కదా ఎరువులు అదంతా మళ్ళ లోపల కిందికి అయిన తర్వాత మళ్ళీ విత్తనాలు స్టార్ట్ చేస్తారు మూడుసార్లు ఘోషినాకనే చేతారట ఆ అట్లానే నేను దాన్ని ఎంచుకని నాకు వేస్ స్టేజ్ అంటే ఇగ టాబ్లెట్స్ సప్లిమెంట్స్ వాడతాను నూనె ఆయి
దా ఆ ఫుడ్ తీసుకున్నా కానిచ్చ నీకు
అంచినే ఉన్నావురా మేము వాటర్ ప్యూరిఫై కూడా అదే కదా
హ్మ్ ఒక వాటర్ ఫ్లూరీ తీసుకోవాలి అక్క నేను ఇల్లు కట్ట అయిపోయినాక
ఆహా నీకు కావాలంటే చెప్పు ఇప్పుడు నాది వేరేది కొత్తదే ఉన్నది కొనిపెట్టినా అంటే కొన్నింటేగానే అప్పుడు పీవీల కోసం తీసుకున్నాంరా కరీంనగర్లో ఉన్నది ఈ మన జాకారం త మావయ్య అడిగిండు కి జ్యోత్స్న వాల్ల చిన్న మామ నన్ను ఇక ఇప్పుడు ఇప్పుడు మ నేను తీసుకున్నప్పుడు థర్టీ టూ సిక్స్ హండ్రెడ్ ఉంది కానీ ఇప్పుడు థర్టీ సిక్స్
ఇప్పుడు అంటే ఇల్లు అయినాంకనే నాకు
ఆహా ఇప్పుడుయా ముప్పై ఆరు ఉన్నదిరా
హ్మ్
అయితే ముప్పై ఆరు ఉన్నది కానీ ఇక నేను ఆయనక ఏమన్నా ముప్పై వేలకు ఇచ్చేస్తే తీసుకో మావయ్య అని నేను అన్న నిజంగా ఇస్తావా అంటే ఇస్తా అన్న మొన్న తునికాకు పోయిండు కదా డబ్బులు పడ్డాంగా తీసుకుంటా అన్నడు ఎప్పునీగ మళ్ళ నేను ఎందుకు పక్కన పెట్టుకోవడము ఇచ్చేస్తతి ఒ రో అంటే
ననం అంటే ఇగ కోపడతాడు నన్ను అందుకే ఈ మెల్ల మెల్ల ఒక్కొక్కటి తీసు కోవాలి ఒకటేసారి అన్నీ తీసుకోవడాని
ఒకటే సార్ అంటే కుదరదురా ఒకటి తర్వాత ఒకటి ఒక చిట్టి లాగా వేసుకున్న తర్వాత ఇంకొకటి నేను ఇది కూడా వాటర్ఫ ప్యూరిఫై కూడా నేను వరంగల్లో మా ఫ్రెండ్స్ అందరం టూ తూ రెండు రెండు వేలు వేసుకున్నావ్
ఊ ఊ
తల ఒకటి తల ఒకటి అయిన తర్వాత ఈ తీసుకునే రో టైంకే నాకు ఈ పైసలు వచ్ చినయ్ వేస్ట్ చేయద్దని నేను వాటర్ ప్యూరిఫై గుర్తుగా తీసుకున్న
ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసుకోవాలి అన్ని ఒక్కసారి అంటే కుదరదు
ఆ ఒక్కసారేమో వెయ్యి వెయ్యి వేసుకొని కూలర్ తీసుకున్నాం ఇంకా తర్వాత ఇది వాటర్ ప్యూరిఫై తీసుకున్న
ఒక వాషింగ్ మిషిన్ వాషింగ్ మిషిన్ కూడా తీసుకోవాలి నేను నేను తీసుకోవాలి
చిన్నోడు
ఇగ ఇంట్ల వస్తువుల వరకయితే ఇగ నా బడ్జెట్ తోనే మెల్లమెల్లగా తీసుకోవాలిగ
అంతే కదా ఇగ మరి ఇగ చిన్న చిన్నవి అంటే ఇగ మిషన్ కుట్టి కొన్ని జాంతారు నెలకు వెయ్యో వరే రెండు వేలో వేస్తే సంవత్సరం రెండు సంవత్సరం అ తర్వాత వస్తూ వస్తుంది ఒకటి అది గుర్తుగా మనకు
గుర్తు మళ్ళా ఆయన మీద బర్డెన్ పడకుండా ఉంట
అరే గద మనకిగా సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ అంటే ఇదే కదరా వాళ్ళకు కొంచెం అండగా ఉండడానికి మనం ఆ ఇప్పుడు పని చేస్తే పది రూపాయలు ఉంటే మనకి కొంచెం మన మన ఆలోచనలు కూడా కొంచెం తెలివిగా పనిచేస్తాయి
సరే అక్క ఉంటాను నేను తిన్లె ఇంక తినాలి
తినాలా ఏ సెవన్ ఏ సెవన్ థర్
తినేది కానీ ఇగ ఇప్పుటికి ఇంకా కుదర్లేగా ముందే తింటాం మేము కూడ
సరే రా మరి ఉంట ఆ సరే
ఉ